ఓ
హలో బన్నారా అండి
హా బాగున్నామండి ఏం చేస్తున్నారండి
ఏం చేస్తాం ఇప్పుడే సాయంత్రం బ్లులయినాయండి
తెవ్ తాగారండి
టీ తాగినం సాయంత్రం పనులైనయ్ గుడికెళ్ళామని రెడీ అయితున్నాము ఇంట్లో సంధ్యది పం ముట్టిచుకొని
ఊ
ఉన్నారండి మీరు ఇంట్లో
ఏం చేసుకోలేనండి వటిగున
అవును ఇవాల ఉగాది గదా సెలవు ఇ ఈ రోజు
ఊ సీతరాం ల గయిన గురించి తెలుసా అండీ మీకు
ఏమంటున్నారండి
సీతారామ్ ల అ కళ్యాణ
ఆ సీతారాముల కళ్యాణం మా ఇంటి దగ్గర శివాలయము. ఆ గుడి ఉంటదండి. శివాలయం గుల్లోనే! చాలా బాగా చేస్తాము.
మరి
ఒక రోజు ముందే స్వామి వారి ఉత్సవ విగ్రహాలన్నీ మంచిగా నీటుగా చింతపండు తోటి నీటుగా తెల్లగా మంచిగా కడిగి పెడతాము. కడిగి పెట్టి. ఆ గుడి దగ్గర. గుళ్ళో మాయింటిదగ్గర. దగ్గరే ఉంటాదండి గుడి. ఆ ముందు రోజే సాయంత్రము తలవాల బియ్యము ఒక అందరము మహిళల మందరము ఓ పది మందిమి కలిసి. తలవాల బియ్యము మంచిగా నీటిగా ఏం లేకుండా శుభ్రంగా చేసి పెట్ చెరిగి పెట్టు. కొంటాము. ఇ తెల్లవారి, ఒకరింట్లో స్వామివారిని, ఒకరింట్లో అమ్మవారిని ఉంచి. ఇక అమ్మవారిని ఎదుర్కోవడం, స్వామి వారిని ఎదుర్కోవడము హ్మ్! కళ్యాణం చాలా బాగా జరుగు చాలా బాగా జరుగుతు ఆ అందరం కలిసి చేేస్తాము గుళ్ల్లో వేస్తాము చాలా బాగా వేస్తాము. వస్తామండి. చాలా బాగా జరుగుతుంది. ఆ అవునండి. కళ్యాణం ఉంటది, కళ్యాణం తర్వాత త మనకు భద్రాచలంలో ముహూర్తం ఏదైతే ఉంటాదో ఆ ముహూర్తానికి ఇక్కడ గుళ్ళో కళ్యాణం జరుగుతుందండి.
అవునా పొద్దునే చేస్తారట.
హ్మ్! ప ప్రొద్దున్నే చేస్తామండి.
మరి పుస్తెలు పుస్తెలు మంటలు ఎవరుతేస్తారండి.
పుస్తెలు మట్టెలు అని ఇక్కడ సాయి నిహర్ మెడికల్ షాపు వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళే ఇస్తారండి స్వామివారికి పుట్ పుస్తెలు మట్టెలు. పట్టు వస్త్రాలు. ఆ పూలమొ అలలు జీలకర్ర, బెల్లము.
వాళ్ళ ఇంటికి బ్యాండ్ తోని వెళ్ళి సప్పల్లతోటి వెళ్ళల ఎదుర్కుంటామండి వాటిని తీసుకు. కొన్ని గుడికి తీసుకొస్తాము ఆ గుడికి తీసుకొస్తా. మేము అందరము సామూహికంగా వెళ్ళి గుడి తీసుకొని వస్తా వస్తామండి తీసుకొని వస్తాము కళ్యాణము చాలా బాగా జరుగుతది కళ్యాణం అయిన తర్వాత అన్నదాన ప్రసాన ప్రసాదం ఉంటదండి ఎందుకంటే ఆంజనేయ స్వామి మాలలు మాల వేసుకున్న భక్తులు స్వాములు గుళ్ళోనే ఉంటారు పదకొండు రోజులు దీక్షలో ఉన్నన్ని రోజులు హ్మ్ అవును ఈ రోజు వేసుకున్నారండి ఆ కొంతమందీ ఎల్లుండి శనివారం వేసుకుంటారు
ఆ
వీళ్ళందరూ స్వాములు గుళ్ళోనే ఉంటారు లెవెన్ డేస్ గుళ్ళోనే భోజనము గుళ్ళోనే పడుకుంటారు స్నానాలు అన్నీ గుళ్ళోని వాళ్ళై ఇక ఈ రోజు వేసుకున్న వాళ్ళు లెవెన్ డేస్ ఉంట రండి ఆ కొంతమంది ట్వంటీ ఆ ట్వంటీ వన్ డేస్ ఉం టారు ఇరవై ఒక్క రోజు ఉం ారు నలభై ఒక్ రోజు ఉంటారు ఈప్ ఇప్పుడు మా గుళ్ళో ఉండే స్వాములు మాత్రము సీతారాముల కళ్యాణం ఆ పద సీతారాముల కళ్యాణం అయినాక వెళ్తారు ఆ ఈ ఎవరి శక్తి అనుసారం వాళ్ళు మాల ధరిస్తారండి నీ దగ్గర వేసి కుంటారా అండి మాలలు
ఆ వేసుకుంటారండి
అవుమ
ఇంట్లోనే పడుకుంటారు వాళ్ళు కూడా
అవును
అంట ఎవరు చేస్తారండి ఈ సీతారాముల కళ్యాణం తర్వాత
అన్నదానం ఉంటదండి అన్నదానం ఇక తలా ఒక తలా ఒకటి తలా ఒకటి డొనే ఎవరికీ చేతన్ అయింది వాళ్ళు ఒకరు బియ్యం ఒకరు పప్పులు ఒకరు కూరగాయలు ఒకరు కిరాణం సామాను ఒకరు పెరుగు ఒకరూ తాగే నీళ్ళు ఒకరు విస్తార్లు ఒకరు గ్లాస్ లు అట్లా ఎవరికి స్తోమత ఉన్నంత వాళ్ళు డొనేట్ చేస్తారండి
అవునా
ఎవరికి తోచిన సహా ఐ యం బాలు
వద్దంత. పనే పని ఉంటుదమ్ో మీకు
అవునండి అక్కడే ఉంటాది ఆ రోజు
సాయంత్రం ఏమైనా క పోగ్రామ్ ఏదన్న
ఎప్పుడండి
స స
కళ్యాణం రోజ్ జ ఆండీ. పల్లె కళ్యాణం అయిన తర్వాత సాయంత్ర ము అన్న అన్నదాన కార్యక్రమం అయిపోయిన తర్వాత సాయంత్రము ఉత్సవ విగ్రహాలను స్వామివారి పల్లకి సేవ ఉంటదండి
ఉంటదా అండి అంటే లో ననా
ఆ లోకల్ అని లోకల్ అని కొంచెము మాక్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి సప్పుల తోటి ఆ పల్లకి సేవ పల్లకిీలో ఉత్సవ విగ్రహాలను పల్లకి సేవ ఊరేగింపు చేేస్తాము చిన్న పిల్లలు కోలా టం వేస్
అా
ఆ పల్లకి సేవ అనంతరము భజన ఉంటది భజన అయిన తర్వాత ప్రస్తు ప్రసాదం ప్రసాదం తీర్థ ప్రసాదాలు ఉంటాయి
హ
ఉ
స
ఆ బాగా జరుగుతుందిండి శివ శివరాత్రి కుడా బాగా జరుగుతుంది సీతారాముల కళ్యాణం సీతారామణ కళ్యాణం తర్వాత వార్షికోత్సవం ఉంటుంది ఇక గుడి దగ్గర ఉంటది కాబట్టి అన్ని కార్య కు కొంచెం గులునే టైం ఇస్తామండి మేము అవునవును అవునండి
శివ కళ్యాణం కూడా జరుగుద అది ఎప్పుడు
ఆ చాలా బాగా జరుగుతదండి శివాలయంగా ద శివాలయం ప్రక్ ప్రత్యేకంగా శివాలయం గుడి త్రినేత్ర శివాలయము గుడండి ప్రొద్దున నాలుగు గంటల్ ట్లకే రుద్రాభిషేకం ఉం టది జ్వాలా తోరణం ఉంటది దజస్ స్తంభ పూజ ఉంటది నవగ్రహాల పూజ గోమాత పూజ అయిన తర్వాత స్వామి వారికి మహారుద్రాభిషేకం ఉంటది మహారః ద్రాభిషేకం అయిన తర్వాత హారత్ ఉంటుది హారత్ అయి పోయిన తర్వాత మామూలుగా నిత్యం ఆమ్ ఇగ అంటే రే పన్నెండు ఒంటి గంట వరకి కంటిన్యూగా పూజలు జరుగుతై మళ్ల సాయంత్రము సాయంత్రము స్వామివారిని అమ్మవారిని ఒకరింటి దగ్గర నుండి ఎదుర్కుంటాము పుస్తె మెట్టెలు జిలికర్ర ఆ పుస్త మట్ట్ ట్టలు జీలకర్ర బెల్లం తలవాల బియ్యము ఒకరు ఇస్తారు వాళ్ళ ఇంటి నుండి సప్పుడ్లతోని తీసుకొని వస్త్ తమండి తీస్ కొనొస్తే కళ్యాణం ఉంటుంది కళ్యాణం అనంతరము ఆ పల్లక్ సేవ ఉంటుంది ఆ లో కళ్ళనే ఉంటది పల్లకీ సేవా ఊరేగింపు అయిన తర్వాత మళ్ళీ తీర్థప్రసాదాలుంటాయ్ భజన ఉంటది మళ్ళీ పన్నెండు గంట్లకి రాత్రి పన్నెండు గంట్లకి బిల్వార్చన ఉంటదండి
ఆ పన్నేండు గంటల కదా అది మంచి విగ్రహాన్ని
మ్మ్ అప్పుడు అభిషేకం చేేస్ తీ పన్నెండు గంటలకు అభిషేకం చేసి లింగ్ బిల్ లింగ్ అది బిల్వ పత్రం బెట్టడం ఉంటది
మ్మ్
బిల్వార్చన అయిపోయిన తర్వాత మూడు గంటలదాకా నాలుగు గంటలదాకా భజన ఉంటదండి ఆ జాగారం ఉంటది జాగారం ఉంటది తెల్లవారు ఏదవిదిగా మళ్ళీ కార్యక్రమాలు నడుస్తా ఉంటాయ్ ఇగ వేమలవాడకి వెళ్దాం అనుకున్నాము ఈరో ఈసారిగాని వీలు కాలేదండి
మాదగ్ గ్గరది శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం సాయంత్రం అండి అది అప్పటి నుండి ఎన్నో రోజు నుండి సాయంత్రమె జరుగుంది మా దగ్గ గరే
అవునా ఓహో
కు మొదలు పెడతారు
ఓకే ఓకే అన్నా అవున అండి
మాదగ్గర అది ఎవరు సర్పంచ్ ఉంటే వాళ్ళే పుస్తే మట్టేల్ తెస్తరు వాళ్ళే దేవుని దగ్గర కూసుంటరు అన్నట్టు పెళ్ళి అదే కూసోవాలి కదా ఒకరు
అవునవును మాకు కూడాము ఆ ఇద్దరు ముగ్గురు మూడు జంటలు కూర్చుంటారండి
అవునా ఇక్కడ సర్పంచ్
ఉహు
ఎప్పంచ్చో మాజీ సర్పంచ్ కుసుంటారు ఇక్కడ అన్నంలే ఫస్ట్ నుండి ఇప్పటి నుండో నీళ్లను లే స
ఇగ మన తెలుగు పండలు సాంప్రదాయంగా ఎట్లా నడుస్తే అట్లా నడిపించడం ఏ ఉంటది కదండి ఉం
రామ్లావారి గుడి ఉంటది అందులోనే చేస్ సరూ
అయినయండి మరి సాయంత్రం పనులు అన్నీ
ఆ
సాయంత్రం పనులయిన అండి
ఆ ఐయినయండి
ఓకే ఓకే అండి ఓకే ఓకే అండి ఓకే అండి ఓకే క